హలో
హలో
బాగున్నరా అండి? ఉమ్ బాగున్నామండి తిన్నారా?
ఆ తిన్నామండి మీరు తిన్నారా మార్నింగ్
ఆ తిన్నామండి ఏం చేస్తున్నరు?
ఏం చేయలేదండి క్లాస్ బంక్ కొట్టి బయట కూర్చొని ఉన్నాము.
హో అదే ఏమొబ్బ ఈ టైంలో చేశారు అని అనుకున్నాను అనిపిచ్చింది ఈ బంక్ చ్ మేము కూడా అదే పనిలోనె ఉన్ మా కాలజ్ ల ఫెస్ట్ జరుగుతుంది అందుకని ఈ క్లాసెస్ సో ఎవ్వరు ఉండడం లేదు ఇంక మాకు కూడా బోర్ కొట్టేసి అలా బయటకు వచ్చి తిరుగుతూ ఉన్నామండి మీరు కాల్ చేశారు ఇంకా
మా క్లాసెస్కే పోబుద్ది కాదండి వాళ్ళని చూస్తానే భయం ఎస్తాంది వాళ్ళు అట్ల ఉన్నారు సబ్జెక్ట్లు అంటే వాళ్ళు చూసేదాన్ని ఇడనే ఉంటారు కదా భయపెట్టిస్తారు వీళ్ళు
హో
ఫ్యాకల్టీనా అట్లా ఉంది ఈసారి ఈ సేమ్ ఎం బాలేదు
అవునా మా సేమ్ము బానే ఉంది కనీ ప్చ్ మళ్ళీ అంటే ఈ ఈ సే ఫస్ట్ సేమ్ బాం ది సెకండ్ సిమ్ వచ్చేసరికి మ ఫెస్ట్ ఎలా జరుగుతదా ఇంకా అదే పన్ మీదనే ఒక త్రీ మంత్స్ అట్లా టైం గడిచిపోతది క్లాసెస్ ఎం ఉండవ్
మాకు పర్మిషన్స్ కూన ఇయ్యారండి
హ్మ్మ్
హ్మ్ పోతే క్లాస్ బలే లేకుంటే ఇట్లా బంకు కొట్టుకుంటూ కూర్చావ
హ్మ్ సేమ్ మా పరిస్థితి అంతే కొంచెం అటు ఇటు
హ్మ్
ఇంకేమండి అంటే ఉగాది వస్తుంది కదా ఉగాది వస్ కదా మరి ఇంటికి వెళ్ళలేదా
వెళ్ళాలండి పండుగ ముందు రోజు
అ హ్మ్ పండగ ముందు రోజు అంటే మేము వెళ్ళాల అన్ దన్ మీన్ మేము ఎట్లా క్లాసెస్ కి వెళ్ళం కదా మేబి వెళ్తే ఈరోజు రాజ్ ఆఫ్టర్నూన్న్నా లేదంటే రేపు మార్నింగ్ అన్నా వెళ్ళాలిని నే అనుకుంటా ఉన్నాం
హ్మ్ వెళ్లండి ఏం చేస్తారు పండక్కి మీరు
ఏం చేస్తామని నార్మల్ రొటీన్ ఫెస్టివల్స్ కి ఎలా చేస్తామో అలానే
హ్మ్
నాకైతే ఏం స్పెషల్ అనిపియదు కాకపోతే ఫ్యామిలీ అందరు ఉంటారు కద అదే ఇంకా కొద్దిగ హ్యాపీగా తిరిగేది ది మూవీస్ వెళ్ళడం కానీ ఏదనా అద అంతే అండి చ్చేయ్
ఏం చెయరండి ఫెస్టివల్ కి
ఫెస్టివల్ ఏమ చేసావంటే నార్మల్ గా చేసేవె ఇట్ల ప్రాణము పైసము అలా మీకేమైనా డిస్టర్బెన్స్ గా ఉం ద ఇక్కడ మా ఫ్రెండ్స్ చాల డిస్టర్బ్ చేస్
అవునండి ఏందో పిచ్చాచి అనుకుంటున్నారు
అందరు మాదిరి ఇంకా ఇంకెంటన్డీ ఆ
ఏం తిన్నారండి పద్దన
దోసా అనుకున్నా ఆ చెప్పు
మధ్యాహ్నం నుంచి పోతారండి కాలేజ్కి
ఏమో అండి ఇంట్రెస్ట్ని బట్టి ఇంట్రెస్ట్ ఉంటే పోయేది లేదంటే లేదు ఇంకొక పక్క చూస్తే అటెండెన్స్ ప్రాబ్లం ఏందో లేండి ఇ కాలేజ్ లైఫ్ మంచిగా ఉంటుంది అనుకుంటే ఇలా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే
అంతే అండి అదే అయిపోతా ఉంటది
ఉ అలానే గడిపేయాలా ఇంకా అంతకు మించి ఇంక ఏం చెయ్యలేం ఉ ల్యాబ్స్కు ఒక్కటి అటెండ్ అయ్యి క్లాసస్కి డుమ్మ గొట్టడమే హలో హిలో వినిపిస్తుందాండి హలో హలో హలో